హలో
ఆ చెప్పండి
ఏంటి సంగతులండి ఎలా ఉన్నారు బాగున్నారా
ఆ బాగున్నాం మీరు
బానే ఉన్నా
ఏంటి మరి ఏం చేస్తున్నారు అయిపోయిందామా కుకింగ్
కుకింగ్ ఇంకా అయిపోలే వన్ అయితుంది టెన్ ఫిఫ్టీన్ మినిట్స్
అవున
మ్
తున్నట్టున్నారే కుకింగ్ లో
పర్ఫెక్ట్ మన చేతి వంట తిన్నవారు మనన్ని ఇచ్చ పెట్టరండి అట్లాంటి ఇగ అర్థం చేసుకోండి
చెప్పుకోవాలి ఎవరి గొప్పది వాళ్ళు చెప్పుకోవడ
మా ఫ్రెండ్స్ అంటరు రెస్టారెంట్ పెడదాం నువ్ చె
ఇంకే బెటరే
అదే ప్లాన్ ఎత్తన మేడం రెస్టారెంట్ పెట్టాలటి
అవున పెట్టుకోండి మరి బెటరే కదా అన్ని అయిపోయినయి అదొక్కటే ఉంది కదా
ఆ
అవును అంటే మీరు ఏమన్న జాబ్స్ కి అప్లై చేస్తున్నారా
చేస్తాన్ కదండి సాఫ్ట్వేర్ ఎం సాఫ్ట్వేర్ జాబ్ కి ట్రై చేస్తున్నానండి
ఓ చెయండి చె్యండి ఆల్ ది బెస్ట్
మ్
ఉ
ఒక పాట పాడండి
అమ్మెయ్ సాంగ్స్ అంటే ఏం రావండి మాకు మేమ్ పాడితే పారిపోతారు
అవున ఎప్పుడన్న రన్నింగ్ పోటీ పెట్నప్పుడు మీతో
అవును ఎవరైనా చేస్తారంటే నేన్ పాడతా పాడినప్పుడు వాళ్ళే గెలుస్తారు తెలుసా
ఊ వాళ్ళు గెలిసినా పర్లేండి అదే పదంగా ఉరుకుతనే ఉన్నారు అనుకో ఎక్కడికి పోవచ్చురో వాళ్ళకే తెల్వదు
తెలీదు అది కష్టం ఇగ అది నేన్ జెప్పలేను హాస్పెటల్లో అడ్మిటయ్యెది తెలీదు ఓసారి మరి మీరు బాడండి మే వాయిస్ ఎలా ఉంటదో వింటాం
నాకు పాటలు రావండి నేను సినిమాలు పెద్దగా చూడాను ఈ సినిమా లు సాంగ్స్ ఇవన్నిటిమీద నాకింట్రస్టు లేందండి మన ఫోకస్సు అంతా ఆ ఫోకస్ అంతా జాబ్ పైన
ఉ అంటే దనా ఆ ఫ్యామిలీ పరంగా చాలా స్ట్రగుల్ పడ్డట్టున్నారు గదా
అవునండి ఇగ చిన్నప్పట్నుంచి నాకు ఫోన్ ఇవ్వలేదు ఈ మధ్యలో నాకు ఫోన్ ఇచ్చిల్లు
ఊహా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఫోను వాడబట్టి
ఆ సెవెన్ ఇయర్స్
సెవెన్ ఇయర్స మరి ఈ మధ్య అంటున్నారు ఈ మధ్య ఏమువుంది సెవెన్ ఇయర్సు
ఓహో మీకు సెవెన్ ఇయర్స్ అంటే పెద్దనా మాకు మొన్న మొన్ననే అయిపోయినట్టుంది టెన్త్ క్లాస్
ఊ టెన్త్ క్లాసు అయ్యి ఎన్ని ఇయర్సు
సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్సా కాదు ఎయిటియర్స్
ఎయిటియర్సా
ఉ
ఆహ ఇప్పుడే అమ్మాడుతున్నారా మీరు
టెన్త్ అయిపోయ్ ఎయిట్ ఇయర్స్ అంటే అమ్మారుతున్నారు అంటాన్నారు
అవునా గ్రేటే అయితే
పాకుతుందండి
పాకండి పాకండి పాకడం మంచిదే నేల మీద
మా అమ్మకి ఏ ఊడ్ ఊడ్చడం ఏంటి ఇబ్బంది అవుతుందని నేను వాకు తున్నా ఇగ ఊడ్చినట్టు అవుతుంది ఆ
క్లీన్ జేసినట్టు అవుతది
క్లీన్ చేసినట్టు అవుద్ది నేను పాకినట్టు అవుద్ది రెండు అవుతాయ్ ఊహూ బామ్మాకి ఇట్లాగే ఇట్లైనా సాహయం జేయొచ్చని
కరా అంటే ఇప్పుడు ఇంటికెళ్తే మీరే కుకింగ్ జేస్తార అక్కడ
ఆ ఇంటికెళ్తే నేనే కుకింగ్ జేస్తా పాట పాడి గచ్చలన్నీ నేనే క్లీన్ జెస్తా
ఉ
ఆ
ఇంకా
అంతే అండి ఈ రొండే పండ్లు వచ్చు నాకు వాషింగ్ మిషన్ లో ఆ పాకినాంక డ్రెస్సు అంత మట్టి అంత వాషింగ్ మిషన్ లో ఏసి సిచ్చేత్త
అవున్
ఆ మళ్ళ ఆ పని ఎందుకు ఇగ అని చెప్పేసి ఆ పని కూడా నేనే చేసేత్త
మంచి బాలుడే రాముడు మంచి బాలుడు అంటారు కదా.
ఉమ్ అలానే అండి ఆ ఇంచుమించు దగ్గర దగ్గ అందరు అదే అంటారు సాము
ఉమ్ బాను అవున
ఏమో అంటున్నారండి ముఖం కూడా అట్నే ఉంటది అండి దగ్గ దగ్గర రాముడు లెక్కనే ఉంటది.
అవునవును
చిన్నప్పుడు స్కూల్లో నేను వేషం వేసుకున్నా రాముని వేషం
అందుకే అంత బుద్ధిగా ఉన్నారు మీరు
ఆ అచ్చ సడన్ గా లైట్ ఫోకస్ నా మీద పడేసరికి అందరు మొక్కిళ్ళు దే వుని లెక్క కనిపించిన
ఆ ఎయయి చే యాద్ హే ఉమ్ హూ
కొబ్బరికాయలు కొట్టిలు వరాలు ఒకటే ఇవ్వలే గాని
మీది మీరే ఎక్కువగా గొప్ప గొప్పలు చెప్పుకుంటున్నట్టు లేదా
ఇంకా అండి ఏంటి సంగతులు
ఉమ్ చెప్పాలండి మ్యారేజ్ అయిందా మరి ఆ ఎందుకు మరి మరి చేసుకో ఆ మాకు మ్యారేజ్ అయి లెవెన్ ఇయర్స్ అవునండి లెవెన్ ఇయర్స్ అవుతుంది.
వా ఆగో మమ్మీ అంటున్నారు పక్క నుంచి
చూసారా హలో ఎవరు మా పిల్లలు పిడుగులు
ఓకే
ఉమ్
మెల్లగా అండి మరి జాగ్రత్త
అదే అదే ఇంకా ఏంటీ మరి
మికు సోరకయా పప్పు వండొచ్చా
రాదు నాకు
ఏ కర్రీ బాగా చెస్
నాక్ కర్రీస్ పెద్దగా ఏం రావు చేసే పోయి ఏదో చేస్తా అంతే తినడం మంచిగచ్చు
ఓకే వెరీ గుడ్ తినుడన్నా రావాలి ఎందుకంటే
సరే చేస్తారా
దసరా నేన్ చేయ అండి
ఐ మీన్ మీ నేను అదే అంటున్నా మీరు అని అన్నాను అక్కడ మెన్షన్ చేశాను. నువ్వు అని అనలేదు.
స్థామండి. మాది తెలంగాణ గదా దసరా ఫేమస్ మాకు. మీది ఎక్కడ ఆంధ్రానా.
ఉమ్మ్ అక్కడ లా తెలంగానే
మరి మీకు గూడా తెలుసుంటాద కాండి దసరా ఏస్తామని
తెలీదు మేమ్ ముస్లిమ్సా
ఓకే
ఉహ్
ఏస్తామండి గ్రాండ్ గానే ఏస్తాం దస్రా.
అంటే ఆ ఆ రోజు ఏం జేస్తారు.
ఆ రోజు తాణం జేస్తామండి ఫస్టు
ఇబ్జాబ్
తానం జేచి కొత్త బట్టలు ఏసుకొని చికెన్ మటన్. పూరీలు బాగా
అలా నేను ఆ రోజు అనట్లేద్, దసరా రోజే అనట్లేను.
ఉహ్
ఏమంటారు బతుకమ్మ బేరు
బతుకమ్మ రోజు మేమ్ ఏం జేయమండి. ఇగా మా ఇంట్లో ఉన్న మమ్మీ, మా అక్క వాళ్ళే యూస్ ఏసుకుంటారు ఆ పని. పువ్ కో పువ్వు కొనుకొచ్చి చ్చు మా పజ్యత. బతుకమ్మ వేరవడం సాయంత్రం ఆలేే రెడీ అయితరు పోయ్ బతుక్ కామ్ ఆరుకుంటరు వాళ్ళ అల్స్ పోతే ఆ బతుకమ్మ మేం దీసుకుపోవాలి. అలసిపోపోతే వాళ్ళే దిస్క్ కోవొతార్
అంతేనా కలిసిపోతారు గదా ఎలాగో నైట్ అంతా ఆడతారు గవట్టి
అ
అల్సపోతారు. హీ ఇంకేంటి మరీ విషయాలు
అ
హాలో హలో హలో
అ
హలో